హలో ఉమ్ భాగున్నా నువ్వు భాగున్న
నేన్‌ బావున్న ఏం చేస్తున్నావు
ఏం లేదు అట్లా నోట్ రాస్తు ఉన్న
పేపర్ మీదనా లేకుంటే ల్యాప్టాప్ లోనా
మనకి పేపర్ మీద ఉంటేనే గుర్తుంటది దానిపైన రాయడమె ఇష్టం నాక
ఆ పేపర్ మన డైలీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ కదా
స్కూల్ కాలేజ్ ఆఫీసులు అన్నీ పేపర్ మీదే కదా ఇప్పుడు ఏదో జస్ట్ స్టోరేజ్ పర్పస్కి మాత్రమే అట్ల ల్యాప్టాప్లో వాడుతున్నాము
ఇప్పుడు ఈ కాలంలో ల్యాప్టాప్స్ అంటా ట్యాబ్స్ అంటా ఆ నోట్స్ అంటే సపరేట్గా నోట్ కూడా నోట్స్ కూడ వచ్చేసింది వాటిల్లోనే ఇంకా పేపర్ ఎట్ల తయారు చేస్తారు ఏమన్నా ఐడియా ఉందా
అంటే ఇంకా చెట్ల నుంచి అది పలుపుని తీస్తారు ఉడ్పలుపు ని దాన్ని యూస్ చేసి తయారు చేస్తారు
కరెక్టే అందుక అట్లీస్ట్ ప్రొటెక్ట్ చెయడం చాలా ఇంపార్టెంట్
అవును ఇ పేపర్ ని కూడా వేస్ట్ చేయకూడదు మనకు అవసానికి పట్టి వాడ కోవల
ఉ నేనైతే ఎగ్జామ్ టెమ్స్ లో
ఉమ్
ఫోన్ లో చూసి చదువుకోకుండా ఫోన్ లో ఉండేది మన బుక్ లో రాసుకుొని మన వాటిని చదువుకుొని దాన్ని ఇం సర్ చుడుకుని రాసి మళ్ళా దాన్ని మళ్ళా ప్రాక్టీస్ చేసి ఎన్ని పేపర్స్ వేస్ట్ చేసానో నేనైతే
ఇంకా ముందయితే ఇంకా అన్ని ఎగ్జామ్స్ కూడా అన్ని పేప ర్ మీదనే ఉండేది ఇప్పుడు కొంచెం కొంచెం అట్ల ఆన్లైన్ అయిపోతు తానే సిస్టమ్లో
ముందంతా అనేది బబ్లింగ్ అంతా ఉన్నాడి ఆ పేపర్స్ లోనే
ఆ
ఇప్పుడు ఏం అట్లే ఏం లేదు మొత్తం ఆన్లైనే
ఇంక ఇప్పుడు అది కాక ఆబ్జెక్టివ్ టైప్ వచ్చింది కాబట్టి ఇంక అంతా ఆన్లైనె
అవును
మరి నువ్వెమ్ అనుకుంటావు డిజిటల్ టెక్నాలజేషన్ అక పేపర్ యూస్ తగ్గింది అనుకుంటావు
నేనా నేను అనుకోలేదు అంటే కొంచెం తగ్గింది అనుకుంటా అన్న ఎందుకంటే కానీ పేపర్ ఇంపార్టెన్స్ ఇంకా ఉంది లైఫ్ లో షాప్స్ లో వాడతారు ఏమన్నా కాయలు పీకల అన్నా కూడా దానికి కింద న్యూస్ పేపర్ పేపర్స్ ఇవంత వేసి సి ప్యాకింగ్ కి అంతా వేస్ట్ చేస్తారు ఏమన్నా ఏంది అది ఫైర్ ఆటుకోవాలన్నా కూడా పేపర్ యూస్ చేస్ స్తారు రాసేకి వేస్ట్ ఏమన్నా పెట్టి మర్చి ఇవంతా చేసే చాలా యూజ్ ఉంది పేపర్ తో
ఆ ఇంగ చానా మంది కూడా అంటే ల టైప్ చేయడం కన్నా నోట్స్ లో రాయడనికే బాగా ఇష్టపడతారు లే
ఉ అవును
మనం చిన్నప్పుడు ఇంకంతా నోట్లోనే రాయడం వల్ల కదా ఇంక ఇప్పుడు ఎక్ నాలుజి వేయి పోతే చిన్నపి లోలికి టాప్ నోట్పా్యాడ్స్ అవి ఎక్కువ అవి ఎక్కువ ఇచ్చేస్తా ఉన్నారు పేరెంట్స్ కూడా
అవును మళ్ళా ఇంకా ఇంకా ఏమంటే పేపర్స్ యూజ్ తగ్గి చలా వే కదా తగ్గించాలంటే వీళ్ళు కాలేజస్ ఏమ్ చేస్తానరు రికార్డు లో రాసింది మళ్ళీ అబ్జర్వేషన్ లో రాయల అబ్జర్వేషన్ లో రాసింది మళ్ళా రికార్ ఎట్లా రాయలా ఇట్లా ఎట్లా తగ్గుతుంది చెప్పు ఇట్లా అంత కాన్సెప్ట్స్ ఉంటే
రెం అదే రెండిట్లోనూ సేమే రాస్తాం కాబట్ టీ ఏదో ఒక్కటి పెట్టినా సరిపోతుంది మళ్ళవి రాసిన తర్వాత అవి ఇంక యాడ ఊరికే గుజిరి
ఉ ఉ నా కూడాడా ఉ ఎగ్జామ్ టైమ్స్ లో రాసి చదువుకోవడం అంటేనే ఇంకా గుర్తుకుంటుంది గాల్లో చదివి చదివినారంటే ఆ గాల్లోనే వెళ్ళిపోతుంది
ఆ మౌంట్ ఈ పుల్ల ఇప్పుడు మనం చదివేటప్పుడు కూడా ఇంకెక్కువ సిస్టమ్ లో చూసి చదవలేం బుక్ లో చూసి సే చదవగలం బాగా బాగా ఇ్ర ఇంట్రెస్ట్ కూడా వస్తుంది బుక్ లో చూసి చదివితే అవును న్యూస్ పేపర్ చదివే అలబటు ఉందా
ఆ అప్పుడప్పుడే చదువుతాటి మోస్ట్లీ ఓన్లీ న్యూస్ చూస్తున్న టీ చదవను ముందు స్కూ లో మాకి రోజు డైలీ ఇంటర్నేషనల్ పేపరు తెప్పిస్తాన ఉన్నారు నేన్న అప్పుడు చదువుతాటీ ఇప్పుడు ఏమంత లేదు
ఏది టైమ్స్ పాస్ ఇండియానా హిందూనా
ఆ అదే అదే కలర్ఫుల్ గా ఉంటుంది అన్ పేపర్ చదివి కూడా కొంచెం బాగుంటుంది
అవును నా తెలుగు న్యూస్ పేపర్ కూడా బాగుంటాయిలే ఇంట్రెస్టింగ్ గా
మాకు అప్పుడు స్పోకన్ ఇంగ్లీషసు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలని మాకంతా ఇంగ్లీష్ పేపర్స్ తెప్పిస్తా ఉంరి అందరు కి క్లాసెస్ క్లాసులందరికి.
మేకింగా, మాకి ప్రేయర్ లో హెడ్లైన్స్ చదివిస్తాండ్రి ఇంగ్లీష్ న్యూస్ పేపర్.
కానీ న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్స్ చదవడానికి కొంచెం సపరేట్ ఫీలింగ్ ఉంటుంది కదా?
మీకేమన్నా టైప్స్ ఆఫ్ పేపర్స్ ఏమన్నా తెలుసా ఏమేమి ఉంటాయి రకాలు.
కొంచెం తెలుసు అంటే రైటింగ్ పేపర్ ఉంటుంది. న్యూస్ పేపర్ ఉంటుంది. కార్డ్బోర్డు. ఉంటుంది.
అవి తెలుసు అంతే
ఇది గిఫ్ట్ కి అది ర్యాపింగ్ చేస్తాము చూడు
ఆ అది కూడా ఉంటుంది అవును గ్రీటింగ్ కార్డ్స్ కూడా పేపర్ తోనే చేసి చేస్తారు కదా
మే ఇప్పుడు ఎక్కువ పండుగలు వచ్చినా ఇంక డెకరేషన్స్ కూడా పేపర్ యూజ్ చేస్తారు. కలర్ కలర్ పేపర్స్ వచ్చాయి కదా.
మ్ అవును.
ఇంకా జన్ ఇంక జండా జెండా పండుగ వస్తే అన్
అన్నీ పేపర్స్ ఆ మా కాలేజ్ అయితే ఒక అంటే ఫంక్షన్ జరుగుతుంది ఫస్ట్ దానికయితే డెకరేషన్ అంతా. అంత పేపర్స్ ఉన్నాయి వైట్ పేపర్స్ అంట కలర్ పేపర్స్ అంత అన్నీ.
నువ్వేమన్నా పేపర్ క్రాఫ్ట్ చేసినావా ఎప్పుడైనా?
చిన్నప్పుడు పేపర్స్ పేపర్ బోట్స్ అండ్ పేపర్ ఫ్లవర్స్ చేశా అంతే అంతేమి ఇంట్రెస్ట్ లేదు మా సిస్టర్ చేస్తుంది బాగా
మ్
నువ్వూ
నేను ఊరికే ఏమన్నా వాల్ డెకరేషన్స్ అట్లా చేస్తా ఉంటి ఇంట్లో. హ్యాంగింగ్స్ అట్లా ఏమన్నా చిన్న చిన్న
రీసెంట్గా నిన్ను బర్త్డేకి ఏందో చేసిన్నావు కదా చూస్తిని.
అదే ఒక బాల్ లాగ వచ్చింది చేసినాను. మ్
అంటే స్కూల్లో ఎక్కువ చేస్తాంటమి పేపర్ ఎరోప్లైన్స్ అంతా కదా
ఆ ఇంకా స్కూల్లో అయితే మేము అంటే కొంచెం ఊరికే చిన్న చేసిన ప్రాజెక్ట్ లాగా ఇంకా న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా వేస్ట్వి. వాటిని రీసైకిల్ చేసేలాగా బొమ్మలు చేసి చేస్తాంటిమి అన్నమాట. ఆ పేపర్నీ అంతా నానా బెట్టి పేట్టేసి మెంతి మిక్సీకి వేసి అట్లా, అట్లా బొమ్మలు తయారు చేస్తాంటిమి. అంటే పేపర్ రీ సైకిల్ అవుతాది. వే వేస్ట్ పేపర్ ని కూడా ఒక క్రాఫ్ట్ లాగా దాన్ని చేసి పెట్తే బాగుంటుంది.
ఆ వైట్ పేపర్స్ ని మళ్ళీ ప్రాసెస్ చేసి కొత్త పేపర్ తయారు చేస్తారు కదా?
మ్ హు అట్లా చేయడం వల్ల ఇంకా పర్యావరణానికి కూడా మంచిది బాగా
డ మ్ కొంచం ఇంక్రీజ్ కట్ చేయడం కూడా తగ్గుతుంది
ఆ మరీ పేపర్ కొత్త వచ్చేయాలంటే ట్రీస్ ని ఎక్కువ పడ్జేయిిదే రీసైకిల్ చేసినాం అనుకో బాగుంటంది
ఇప్పుడు గవర్నమెంట్ కూడా రూల్ తెచ్చింది ప్లాస్టిక్ కవర్స్ అవన్న బ్యాగ్స్ ఏం యూస్ చేయకూడదు పేపర్ బ్యాగ్స్ మంచి కంపోజ్ అయ్యే డి కంపోజ్ అయ్యేది చేయాల అని మరి ను బైక్స్ ఏమ యూస్ చేస్తామా
అప్పుడు కొన్ని రోజులు గవర్నమెంట్ పెట్టినప్పుడు అప్పుడు కొన్ని రోజులు వాడినాము మళ్ళీ ఇప్పుడు ఇన్నంతా ప్లాస్టిక్ే వాడుతున్నారు కదా ఇంకా అప్పుడు గవర్నమెంట్ రూల్ పెట్టినప్పుడుయితే ఇంకా పేపర్ బ్యాగ్సే తీసుకు వెళ్ళ వాళ్ళ ఎక్కకైనా పోయినప్పు
ఆ
వాటిలోనే తీసుకొచ్చే వాళ్ళం
ఇప్పుడు కూడా పెద్ద పెద్ద మార్స్ అసలు ఏవి ప్లాస్టిక్ కవర్స్ ఉండవు కదా విశాల్ మాట్ అట్లా
ఇప్పుడు ఇంకా ఇది ఉంది కదా ఇది మింత వార్లు కూడా అంటే పేపర్ దాని తనే ప్యాక్ వ చేేసి ఆడీ ఇస్తస్తారు బాగా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటది
ఉ అవును నిజమే
ఇకా ప్లాస్టిక్ అయితే ఇంకా భూమిలో అది డకంపోజ్ అవడానికి చాలా ఇయర్స్ పడతది హ
అనీ బుక్స్ ఫిజికల్ గా చదవడం ఇష్టమా లేకుంటే ఈ బుక్స్ేనా
బుక్స్ ఫిజికల్ గా చదివితేనే నాకు అంటే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా చదవాలి ఇంకా చ కని అదే ఈ బుక్స్ ఈ బుక్స్ అయితే నా కొసేప్స్ చదివి ఇంక అట్లా అట్లా మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది
ఉన యి పేజెస్ తిప్పుతా ఆ స్మెల్ ఆ బుక్ స్మెల్ చదివితే ఎక్స్పీరియన్స్ బా బాగుంటుంది
కొత్త బుక్స్ నుంచి వచ్చేసినళ్ళ బళ్లే ఉంటాయి అట్లా
ఉమ్
ఉమరి నువ్వు ఎట్లా బుక్సా ఈ బుక్సా
నేను కూడా ఫిజికల్ బుక్స్ే ఎక్కువ ప్రిఫర్ చేస్తా
అమ్
ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా పేపర్ లోనే మెయింటైన్ చేస్తారు కదా
ఇంక ఇప్పుడు ఎంత పోయినా ఇంక మనకి సర్టిఫికేట్స్ మాస్టార్డ్స్ అన్ని ఇం పేపర్ ఇంక
ఆఫీస్ లో ఇంకా చాలా పేపర్ వర్క్ ఉంటుంది
ఇక అదేంత టెక్నాలజీ ప సర్ఫికెట్స్ వాటర్ విషన్ కొతే అది కేే ఏం రీప్లేస్ షీద
నిజమే
మ్ ఉ
ఇంకేం తిన్నావా?
తిన్నాను. తిన్నావా?
మ్ తిన్నా ఇప్పుడే, తినేసి పైకి వచ్చిన మ్ సరే అయితే బాయ్.